హలో మీ ఊర్లో కుళాయిలు బాగా వస్తున్నాయా.
ఓ బాగా వస్తాయి, మాకు కాలువ ఉంటది దగ్గర. మా ఊర్లో పెద్ద కాలువుంది. అందుకనేసి బాగా వస్తయ్.
ఆమ్ మా ఊర్లో ఒక వారం రోజులు కుళాయి రాలేదు.
ఉహూహ్ మీకు చెరువులేమో, మాకు అవుతాయిగా పెద్ద కాలువ ఉంది. కాలువ గుర్ నుంచి బాగా వస్తాయ్, వేసాకాలం అయినా బాగుంటాయ్ వాటర్.
హుహ్ ఒక వారం రోజులు ఇక్కడ కుళాయి పన్ను తాప్ పైపు తవ్వారు.
ఉహూహ్ అదే డ్యామేజ్ అయ్ ఉంటంది.
ఉహ్ దానివల్ల వారం రోజులు కుళాయి రాలేదు. అయినా ఈ వేసవి కాలంలో కుళాయిలు సరిగ్గా రావు
హుహ్ అదే చెరువుల అబే గమ్ముని కట్టేస్త తర్ కదా కల్వ్ కట్టేస్తారు కదా అందుకని వాటర్ సరిగ్గా రావ్. మీకు మిలడ్రు వాటరు సదుపాయం ఉందా.
మా ఊర్లో చాలామంది కుళాయి రాలేనప్పుడు వెళ్ తీసుకుంటారు.
హుహ్ మాకు పెట్టేరు మొన్నే. మెక్కడ వాటరు కాలవ వల్ల వియోపోస్ తరివిగ్ బాగా ఫిల్టర్ అవ్వ పోయినా, చేయ్య పోయినా, అయ్యే తెచ్చుకుండి తాగుతారు మాట.
మన్క్ ఉంది
హుహ్
ఊర్లో విశేషాలు ఏంటి పండుగలు బాగా జరుగుతున్నాయా.
నేహామ్ మొన్న ఉగాది జరిగింది. సేవ చేస్తారంట మాకు ఆ సేవా ఆదివారం చేస్తా
హుహు్
అదేమ్ మొన్న ఒకళప్ నిచ్చిదార్ పెళ్ళి కుదిరింది వాళ్ళు పెళ్ళి కొడుకు వాళ్ళ అమ్మాయికి నెక్లెస్ తెస్తారంట తెచ్చారు.
హుహూ
అంత రేట్ లో కూడా వాళ్ళు నాకల్లిస్ పెట్టారు. పెళ్ళి కుతురికి
హుహ్ అవును చాలా రేటుగా ఉన్నాయ్. బంగారం కొనలేము ఇప్పుడు మనం
హ్మ్ గ్రామ్ కూడా కొనలేం అంత్ తా రేట్ అయిపోయింది మరి వాళ్ళ ఎలా తెచ్చారో మరి
హూ అవును
మల్లేప్ పెళ్లిళ్ల సీజన్ మొదలైపోయింది కదా బంగారం రేటు దిగితే బావుండ్ మరి
ఆ అవును దిగుతుంది అట్ రేటు తగ్ ది అని అన్నారు మరి
అలా అంటున్నారు గానీ, ఇప్పుడు మాములుగానే ఉంటుంది అది రేటు. షాపుల్లోకి వెళ్తే పెలి పోతుంది.
హు్ అవును సరే అయితే
ఆ